ఆహా ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేను ఇంకా వండుతున్నా మీరేం చేస్తున్నారు ఆ మార్నింగ్ టిఫిన్ చేసిన
హలుగా
ఉ నాడ్రవ జేష్ణ ఉమ్ ఆ ఇంక మార్నింగ్ అయితే ఏ టిఫిన్ చేస్తే పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజు తింటరు కదా అని
అవును
ఊ ఏం చేస్తున్నారు మీరు నాట్రవ్వ శ్రీరామ్
ఉహు
మీరేం చేసారు రా అన్నమే వండరా
ఆ నేను రైసే వండిన ఇంకెమ్ టిఫిన్ చేయలే ఇంకా
ఉహు
ఉహ్ ఏం చేసురు పిల్లలు ఆడుకుంటురామంచా ఇవాళ రేపు హాలిడేనే మంచి
ఆహ్ అదే ఇంగ ఇంటి దగ్గరే ఉంటన్నారు పిల్లలు ఉహ్ పెద్ద పాపకి తల్లయింది
అవునా
దగ్గరే ఉంటున్నారిగా
ఏం ఇంట్లో ఇంట్లో ఉండాలంటే కష్టం వాళ్ళకు ఇప్పుడేమో బయటిక్ పంపలేం తలైయితే అంతే ఎన్ని ఇయర్స్ పెద్ద పాపకు ఫైవ్
మ్
కొంచెం కొంచెం అర్థం చేసుకొని ఉండగలగుతది
అర్ధం చేసుకొని ఉండగలుగుతది కాని చిన్నమే ఉండలేదు.
అదే చిన్నమే తరం కాదు ఇగ
అస్స్ లే ఆపలేమ అసలు
మ్
హ హ మీ అబ్బాయి మాట్లాడ్తా అంటుండు.
అదే ఫోన్ వస్తే ఎస్కోన్ మాట్లాడ్తా ఇగ
మ్ ఏం కర్రీ చేసార్
ఎగ్గూ పులసు వెట్టినం.
మ్ హ్ మంచిగుంటది ఎగ్ నేను ఆలుగడ్డ టమాట వండిన అన్నం బియ్యం గడిగి పెట్ టి అన్ కూర వొండిన ఇంగ ఇప్పుడు అన్నం వొండుతాన్న ఇంగ మా ఆయన లంచ్ వొచ్చే టైం అయింది.
మ్ ఊర్ల రంజాన్ చేస్
ఆ చేస్తున్నరు మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అంటే కొంత ఎవరు రన్న ఒకరు ఉంటరు కదా ఆ అది శిర్ కుర్మా తీస్ కొచ్చి ఇచ్చింది.
అవునా మాకిక్కడ ఎవర్ లేర్ అట్ట ఇయ్యనీకి మా దగ్గర ఎవర్ లేరు అట్లా ముస్లిమ్స్ ఇంతకు ముందు స్కూల్స్ స్కూల్, కాలేజ్ అప్పుడంటే ఫ్రెండ్స్ ఉండేది కాబట్టి తెచ్చి
మ్ మ్
ఇప్పుడింకెవర్ లేరు
మనం వెనగైతే చేస్కోవచ్చు బాగుంటదది రెస్
అవున్ వాల్ చేస్తే బాగుంటది మనక్
మన అవును వాళ్ళ హ్యాండ్స్తో చేసిన టేస్ట్ వేరే ఉంటది. అదే రెస్పీ మనం చేస్ స్తే అదేందో టేస్ట్ ఉండదు. మనం మ్ మనం త్త సేమియా చేస్కున్నట్టే ఉం
బిర్యానీ పంపిచలేదా
ఆ బిర్యానీ ఏం పంపియ్యలే అదొకటే షిర్ కుర్మ ఒకటే పంపిచ్చింరు.
మ్
మ్ ఇంకా బాగుంటదది మా సన్నగుంట ఆ ఇంగ నేను చేద్దామని ఫోన్లో ఛార్జింగ్ లేదని ఫోన్ ఇంటి దగ్గర వెట్ ట్టిండు మ్ ఆ నాదే తీస్కెళ్ళిన్
మ్....
మ్ ఇంకా
చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నావు ఊర్లో
ఏముంది ఇంగ నిన్న, మొన్న ఫెస్టివల్ అయింది నిన్న లేదు ఇవాళ ఈ రోజు హాలిడే రేపు హాలిడే ఈ పిల్లల్తోని
బిచ్చి లేప్తర్ పిల్లల్ ఇంట్లుండి.
చేశారు. మ్ మీ బాబ్ ఎల్తాడా స్కూల్కి అ హ నర్సరీయ యల్ కే జ
ఎల్కెజి
ఆ హ
హుమ ఎల్కెజి అవుతుందో
మ్ హ్
తిరిగిరండి. కు జ్వరం వచ్చి బాగా బక్కగయ్యిండు.
పిల్లలు ఈ ఈ వాతావర్ణానికి అలవాటు పడక ఉమ్
ఇంత బక్కగయి పోయిండు హుహు
ఉహ్ తినరు కదా ఊరికొస్తే ఊరికొస్తే తింటారా తినరు ఫస్టు య ఆట మీద పడతరు హ్మ్ మట్టిలా ఒ చికెలా ఇంల అంల ఆట ఆడుకుండ ఉంటరు. ఇంగ తిండి మీద సోయి ఉంటదా.
ఉండదిగా హ్మ్
ఇన్
ఇంకేం చేస్తుంటరు?
ఇంకేం ఎం అనాలి ఉమ్
లే సార్ నవ్య వస్తుందనుకుంటున ఇయాల మీ ఊరికి
ఊ
నవ్యా ఎవ
ఆల్రెడీ వచ్చింది ఆ ఇందాకనే కాల్ చేసి నామేకు
పొద్దున్నే బయలుదేరుతాన్నది
వాళ్ళ అత్తయ్యకు బాలేదు.
ఆహా అదే ఆపరేషన్ చేపిస్తా అన్నరంట.
తే ఇప్పుడు చేయట్లేదు ఆపరేషన్ గాని, ఏదో ట్యూబ్ వేస్తరంట.
అయ్యో ఆపరేషన్ చేస్తరు రారా అంటే దబ్బడు దబ్బడు ఉమ్ ఆ రిగా ఉంటది చేయనికి కావాలిగా
తోటి కోడలు వెళ్ళింది హాస్పటల్ కి
అవునా చూడ్డానికి వెల్లిందా?
ఆహా మా తోటికోడలంటే నవ్య వాళ్ల ఆ ఆడబిడ్డ ఉమ్
ఆహా
ఆ మా తోటికోడలు నాకంటే పెద్దాన్నంటామే.
అదే
ఉమ్ ఇంగావె అక్కడికి నిన్న పోయేటప్పుడు హాస్పిటల్ పోయేటప్పుడు వెళ్ళింది ఇంగ ఎవ్వరు లేరు. కదా అని ఇంక పిల్లలు మా దగ్గరే ఉన్నారు.
అదేలే ఇగ నువు గూడ ఎల్లేటట్టుండదు ఆ బాపకమ్మ ఓవరాయింది కావట్టి. ట్టీ
అనీ ఇగ నవ్య వచ్చింది అనట్టు
మ్
ఆహ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ కే ఏమో సర్జరీ చేస్తా అని అన్నారంట ట్వంటీ వన్ మంత్ అనుకోరాదే ఇంగ అయితే ట్యూబ్ వేసిలంట. ఆ లేదు లేదు పంపిస్తారంట అబ్జర్వేషన్ల ఉంచుకున్నరంట. ఎ నిన్న ఏసీల్లంట ఏదో స్టంటూ మళ్ళీ ఈ రోజు పంపిస్తామని అన్నరంట ఈవినింగ్ వరకు
ఆమె చెకప్ చేయించుకోనికెళ్తే ఏమ్మటె అడ్మిట్ చేసుకున్నరంట హస్పెటల్ల అని చెప్పింది.
తే ఎం. ఆర్. ఐ కోసం ఎల్లిళ్ళు ఫస్టు ఎం. ఆర్. ఐ కోసం వెళ్తే ఎం. ఆర్. ఐ తీన్చు ఆ తీసుకున్నంక ఇగ వెంటనే అడ్మిట్ చేయించుకున్నరన్ అంటే ఇంక కానీ సిచ్యువేషన్ని బట్టి చేసుకున్నాల అడ్మిట్
అదే గదే రిస్క్
ఇంగా మళ్ళీ పోయి రావడము ఆ అదే
ఊమ్
ఒక సర్జరీ అని అంటే ఇంటికి వచ్చైనా వెళ్ళే వాళ్ళేమో గాని ఇంక స్టంట్ ఏ కదా మళ్ళీ ఏపిచుకొని అస్తే అయిపోతదని అన్నారంట
మండే వద్దామనుకుందీ
అవును అన్నది అన్నది నాతోని కూడా వాళ్ళ ఆయన మండే రోజు వస్తా అని వాళ్ళ ఆయనకి చెప్పిందట ఇంతలోమే ఇంగ వాళ్ళ అత్తయ్య హాస్పిటల్లో ఉన్నదని నిక్ తప్పదు కదా రాకుంటే
అదే
ఉమ్ అన్ని నచ్చింది మొన్న మీ ఇంకో చెల్లి ఆ అక్క నా మాన్స
మానస నా అక్కే అయితది నాకు
అక్కేనా మీర్ ఎంత మంది అసలు నలుగ్ ఆమే అంటే ఇప్పుడు నవ్య వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎంతమంది?
వాళ్ళు నలుగురు ఆ నలుగురేనా ముగ్గురు వాళ్ళు
ఆ ముగ్గురు అంటే మీరు చి ఆహా నాన్న వాళ్ళ తరపున నా ఆ
పెదనాన్న కూతుర్లు
ఆహా అంటే ఇప్పుడు నవ్య చెల్లె ఆ నవ్య వాళ్ళ చి అదే అదే మీరు పెద్ద మీరు ఫైవ్ మెంబర్స్ ఏమో ఉంటారంట కదా? సిక్స్ ఆ సిక్స్ మీరు వాళ్ళు త్రీ మెంబర్స్ ఆహ్ పెద ఫ్యామిలీ ఉమ్ సౌండ్ ఆపేను ఇంకా నాకు
ఉమ్ పెద్ద ఫ్యామిలీయే కలిస్తే బానే ఉంటది ఇంక
ఉమ్ ఓహ్ హొ హో ఒక యాట ఐతే సరిపోతది
ఆ మొత్తం ఫిఫ్టీ వరకు ఎళ్తం ఇగ
అదే ఇంగ బయట ఎవరిని విల్వకున్నా కూడా చుట్టాలా మీవ అదేనా
బానే అయితది కానీ అంతరు కలిసి రారు అట్ల ఉహ్
ఆ అంతేలే హ్
ఉమ్ కొందరు వచ్చారంటే కొందరు రారు ఒక ఫ్యామిలీలో ఒకరు వస్తే ఇంకొరు ఎందుకు అన్నట్లు
ఉమ్ అంతే అహ్ అవును
ఉమ్మ్
మీరు ఎప్పుడు అచిర్ర నవ్య పెళ్లికి
ఛ ఉహ్
ఆ వచ్చినా వచ్చినా వచ్చినా ఇక్కడ ఫంక్షన్హాల్ దగ్గరికి వచ్చినం మేము డైరెక్ట్ మళ్ళీ తెల్లారి కూడా పూసలు గుచ్చేటప్పుడు కూడా వచ్చినాం మేము
అవునా మేము ఉన్నాం ఎంగేజ్మెంటికి మేమ్ రాలేదులే అని మా నేనప్పుడు కాన్సీవ్ అప్పుడు నేను
అప్పుడు మాన్సా పరిచయం అయింది. ఆ మాన్సాదే ముందుయింది కదా మ్యారేజ్
అవును మన్సాదే ముందు అయింది తర్వాత ఆ ఇగ పెళ్ళిలో చూశే ఈమదయింది
ఉమ్మ్ అదే లె
ఆ అదె హి హ్ ఆ పెళ్ళికి పోయినందుకె ఈమకు ఫిక్స్ అయింది.
ఉమ్ ఇప్పుడు మాన్సాఏమో పెద్ద అక్కడ ఈడ మాన్సా చిన్న ఉమ్ ఇప్పుడు నవ్య నవ్య వాళ్ళ ఆయనే పెద్ద ఉమ్ సాగర్ కంటే నవ్య వాళ్ళ నాయిన ఎ పెద్ద
అవును అందరికే అ చేప్పేరు చాలా మంది ఉన్నారంట ఆయనకన్న చిన్న
ఉమ్మ్ ఉన్నారు అవును
ఉమ్మ్ మాక్క వాళ్ళ ఫ్రెండ్ గూడ ఉంటది వాళ్ళ ఇప్పుడు ఆ అశోక్ వల్ల తమ్ముడు భార్యేనంట ఆమ గూడ
అశోకోల తమ్ముడు భార్యిన ఎవరు ఆమెవరు అంటే షిరిష అనుకో
ఉంటది జూడు
ఇద్దరు కవల పిల్లల
మ్మ్
ఆ ఎవరు కవల
ట్విన్సె ఉంటరు
ఏం పేరు ఐడియా ఉందా
పోట్టిగుంటది
పొట్టిగనా వాళ్ళ ఆయన పేరేమైన దేలసా
తెల్వదు
ఉహు ఎట్ సైడో వల్లీఇల్లు
ఏమో తెల్వదిగా సిటీల్నే ఉంటారనుకుంటా గాని ఆ క్లాస్మేటు
ఆహ అంటే సిటీలో ఉంటారేమో మరి వాళ్ ఇక్కడ అదే కవల పిల్లలు మ్ కావచ్చు
ఇంకా ఊరుక ఓస్తూ పోతూ ఉండొచ్చు గద్నే
మ్మ్ సరే అండి మరి
సరే హు
మ్మ్